హలో
కా ఏం చేస్తున్నావ్ అక్క
ఏం ఏం చేయట్లేదు రా ఇందాకే కేఫైకి వెళ్ళేసి వచ్చాము
ఆ మేము కూడా వెళ్ళాం అక్క ఆ కాదక్క బెంగళూరు కెఫే
ఆహా తింటామ్మా ఒక ట్వంటీ మినిట్స్కే పడతా ఆ రేయ్ మీ అమ్మ కంట అన్నం పెట్టుపోరా ఎట్లా పెట్టాలా ద తెలిదే
పెట్టుపో అక్క పెట్టు ఎట్లా వాడి చేతిలో పెట్టేది పో లేతే మీ అక్కకి చెప్పు అక్క
మా అక్కకి వచ్చే లేదో చెప్పాలి
ఉ
వామ్మో వామ్మో వామ్మో ఏం లేదు రా చెప్పారా మళ్ళీ నీకు చెప్తా
ఆ నాకు ఇప్పుడే చెప్పు ఇప్పుడే చెప్పక్క
ఏమే అట్ట పోయిన మే వాళ్ల ఇంటికి వాళ్ళ దగ్గరికి ఏందీ లేదు ఆ చెప్పురా
అట్లే పోయిందక్క
ఆ
ఆ
ఏముదోలే స్వామి
ఏందక్క చెప్ప అక్క అన్నం పెడుతున్నావా
ఆ అవునూ రా
ఎన్ని పావులు పెడుతున్నావ అక్క పావులు పాలు కాదు పావులు
ఆ ఇక అందరం తినటం కాబట్టి ఎన్నో తెలిదు రా అడగాలి అవును రా బెంగళూరులో జాబ్ వచ్చిందేనా నీకు
ఏందో వినిపించట్లేదా అక్క లైన్ కట్ అవుతున్నట్టుంది
ఉహు
ఉ
ఇంకే ఏమి ఏం తిన్నారు మరి మీరు
మేమా ఒక కేఫ్ లో ఒక నేను ఒక పిజ్జా ఒక మిల్క్ షేక్ ఒక ఐస్ క్రీమ్ తిన్నానక్క మీరేం తిన్నారు
నేనా నేను స్పెగేచి మ్యాక్రోని అవన్నీ తిన్నా
ఓహో
ఎన్ని పావులు పెట్టాలా కుక్క పెద్దదా పెద్దదా చిన్నదా అందరు తింటారులే హలో
బిజీగా ఉన్నావా అక్క
ఆ లేదు లేదు రా ఈ అన్నం ఒకటి పెట్టేస్తే వ ఇంకా ఏముండదు
ఉహు
ఇంట్లో నువు వంట చేయవారా
చేస్తానక్క చేస్తాను అంటే చిన్న చిన్నటి కిచిడి చేస్తాను హెగ్ కర్రీ చేస్ తాను ఎగ్ రైస్ చేస్తాను మ్యాగ్
అవును రా మొన్న ఏదో స్టేటస్ కూడా పెట్టావు కదా అదేంటది ఉహు అది కాదు రా అదంతా మనకు అవసరం లేదు ఏదో క్యాప్షన్ పెట్టవ్ కదా అదే ఇంపార్టెంట్
ఏమో అక్క అప్పుడు గూగుల్ లో దొరికింది అదే పెట్టాను
గులేవంతా సొంత తెలివి గాద్
ఆహా లేదక్క గంత తెలివి ఉంటే నేను ఇక్కడ మీతో ఎందుకు మాట్లాడతానక్క ఆ మరి
ఆ
అంత తెలివి లేదక్క నాకు
ఆహా ఆహా
అందుకు గూగుల్ చేసి పెట్టా
అవునా
కాదు నా సొంత తెలివితో పెడితే చూసేవాళ్ళు గమ్ముగ చూసిపోరు అక్కడే చిన్న మిస్టేక్ ఉన్నా కూడా ఇదేంది అలా పెట్
అవును లేరా ఈ మధ్య ఆ రెజ్యూమే లోనే రాంగ్లు పెడుతున్నారని అం నారు ఇంగ స్టోర్ పెడ్తే ఆడుగరరా
ఊ అందుకు ఫ్రెండ్స్ ముందు పరువు పోవడం ఎందుకని గూగుల్ ఎవరికి నీకుంది
అవునా రా నాకెందుకో బలే నవ్వొస్తుందిరా
మీకు వస్తదివలేక్క
ఉ చెప్పురా ఎట్ల చేస్తావో గుడ్ల కూర అట్లీస్ట్ ఇందం
నీ దగ్గర మేము నేర్చుకోవాలక్క నువ్వేంది నన్ను అడిగేది అన్నట్టు ఉంది
ఏంద్ర ఏమో అంటన్నావు బెంగళూర్ జాబా
అది కాదక్క గుడ్ల కూర దగ్గర ఉన్నాం మనం గుడ్లద్దగర మీ దగ్గరే మేము నేర్చుకోవాలి మా
నేను అవంతా అడగలేదురా ఎగ్గు కర్రి ఎట్లా చేస్తారు అని అడుగు
అదే అక్క మీ దగ్గరనే మేం నేర్చుకోవాలి మమ్మల్ని లేంది నువ్వు అడిగేది చేసాను లెక్క యూట్యూబ్ లో చూసి
అదే చెప్పుమంటున్నా
ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి
ఎందుకు చిరాక్ గా చెప్తాన్నావు
ఫస్ట్ ఒక ఫ్యాన్ తీసుకోవాలి హి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ దాని మీద పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి
అంటే బ్రౌన్ వచ్చేంత వరక
ఆ బ్రౌన్ వచ్చ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పక్కన టూ టమోటోస్ సో
ఏ పక్కనరా అంటే మాది సింగిల్ స్టవ్ ఈ పక్క
అంటే పక్కన కట్ చేసుకోవాలి టూ టమోటోస్ పచ్చిమిరకాయలు పుదీనా అల్లమూ వెల్లుల్లి ఇవంతా మిక్సీ పెట్టుకోవాలి కొత్తిమీర
ఉమ్
మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటలు కూడా వేసుకోని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ లో ఈ వేసి ఆ ఎగ్స్ ఫస్ట్ మనము ఆఫ్ క బాయిల్ చేసి ఆఫ్ కట్ చేసుకోవాలి మళ్ళీ ఎగ్స్ చేసి ఆయిల్ వేసి కొంచెం బ్రౌన్ కలర్ లో వేయించుకోవాలి పై పక్కన పెట్టుకోవాలి
ఆ
తర్వాత ఈ మనం మిక్సీ పెట్టుకున్న పచ్చడిని తీసుకొని నూనెలో వేసి సి గుడ్లు వేసుకొని లాస్ట్ లో ఏంచిన ఎరగడ్డలు పైన గార్లిక్ లో వేసుకోవాలి అంతే
అంతేనా ఆహా ఇంకా నువ్ బిర్యానీ కింద మాడిపోయింది అన్నది ఇంటా అంటావు కదరా
అది చిన్నపుడు లే అక్క
ఉహు ఎందుకట్లా మడిపోయింది
బాగుంటది రుచికరంగా
క్యాన్సర్ వస్తుందంట చూసుకోరా
ఇప్పుడు తినడం లేదు అక్క
ఆహా
అందరూ పోవాల్సి ఉందే లే అక్క ఎట్టో ఒ
అయితే వ తెల్దరా
తింటా అక్క నచ్చితే తింటాను
ఆ ఓకే ఓకే
పోవల్సింది నువ్వు పోవాల్సింది నేను పోవాల్సింది అందరు పో
నా గురించి ఎందుకు లేరా నువ్వు పోదామించాని ఆశగా ఉన్నావు కదా ట్రై చేయ్
చేస్తాను చేస్తాం
ఇంకేమైనా కాఫీ ఏమైనా తాగుతావా
మీరు దంచుకున్నార అక్క
అడుగుతునాను రా
మాక్క పెడతది ఏమో లే
ఆ ఇప్పుడు తాతావా లేకపోతే ఇంకా రాత్ర త్రే
హ్మ్ ఏ మా ఇంకా తెలియదు ఇప్పుడు పెట్టుకొస్తే తాగుతాను
అదే రా ఇప్పుడు చెప్తే మ్యాటరు నేను చెప్ పెతా పెడతా పెట్టా ఇప్పుడే పెట్టాలా లేకపోతే రాత్రి పెట్టాలా అని
ఇప్పుడే పెట్టేసేయిలే అక్క ఆ వద్దులేక్క అన్నం తినాలి
షదదు ధేర అయితే
హ్మ్
హ్మ్
ఇక దోమన బడి కలుస్తాన్నా ఎక్కమ్మా క బయటికి తరీమేసింది
పోరా బెడ్రూమ్ లోకి పో నేను కూడా హాల్లో కూర్చోనీ ఉన్నాను కదా
మరి ముందు చెప్పచ్చు కదాక్క టైం అంత అయిపోయిన తర్వాత నా చెప్పి దోమలతో పది దోమలతో కల్పించుకున్న తర్వాత నా
ఎట్లైనా ఎప్పుడో ఒకసారి పోవాల్సిందే కదరా
పోవాల అక్క దోమలతో పోవడం ఇష్టం లేదు నాకు తిండితో పోదాం అనుకుం
మ్మ్ హ్మ్ అయితే ఆగ మీ అక్కనీ మంచి మ్యాగీ చేయమంట అన్ని వెజిటేబుల్స్ వేసి
ఎవరు
మీ అక్క
కొంచెం రుచికరంగా పోదాము అనుకుంటున్నాను అంటే చెత్త చెత్తగా పోవడం నా సోల్ పైకి రుచికరంగా నిన్న మా అక్క చేసింది మ్యాగీ పాపం బిడ్డ ఎందో జే అద్దమనుకు అది చేసింది
అన్నీ అనుకున్నా అన్న అవ్వవు కుదరా బెంగళూరు జాబ్ లాగా
ఇంకా ఇని నీమిషాలుంది అక్క
ఆ అట్లంతా చెప్పకూడదు రా అంతా ఏంటి నువ్వు మాట్లాడేవంతా మాట్లాడకూడదు దీంట్లో
మ్మ్ హ్మ్
మ్మ్ చెప్పరా ఇంకేంటి
చెప్పు అక్క విశేషాలు ఏమి లేవు
అవునా మమ్మీ ఎట్లు ఉన్నారు
బాగున్నారు కేఫీకి వచ్చినా
మ్మ్ హ్మ్ ఇంకా కేఫ్లోనే ఉన్నారా
అవును క్లీన్ చేస్తన్నాను మిగిలిపోయిన గిన్నెలు
ఓహ జాబు రావడం లేదని అది అంతా జస్త ఆ వచ్చనావా ఆహా హ్మ్
పార్ట్ టైమ్
పార్ట్ టైమా ఆ ఆహా ఆహా ఎంత ఇస్తారు రా
ఇస్తరు పదివేలు
హూ హమ్ నైస్ నైస్
ఆ
కష్ట జీ వే రా నువ్వు
థ్యాంక్స్ అక్క
ఉం కాదురా నువ్వు నైట్ షిఫ్ట్ మానేస్తావని చెప్పినావు
అంటే ఇంకా నైట్ కాదు నేను ట్వెల్వ్ తర్వాత చేయనక్క టువెల్ ముందు చేస్తాం
ఉం అంటే నువ్వు ఒకటి వరకు రెండు వరకు మెల్కుంటా
మేలుకుంటారు అండగా అంటే ఫోన్ చూడమంటే చూస్తాను ఫోన్ చేయమంటే చెయలేను అది నా ప్ర
ఇది పెద్ద మోటివేషన్ అనుకుంటున్నావరా నువ్వు అందరికి చెప్తున్నావా ఇట్లా ఫోన్ చేయమంటే
మోటివేశన్
ఆ ఓకే ఓకే ఓకే ఇంకేమి రా
ఇంకేం లేదు అక్క
ఉం ఉం ఏం కొత్త సినిమాలు ఏమి చూడలేదా మీరు మరిచ్చనా బోతన ఉ ఫస్ట్డే ఫస్ట్ ో
కూడా
ఉం పో పో పో సరేరా నేను ఉంటాను ఇంకా
ఉం ఉండక్క బాయ్